ఆ హలో
హలో హలో
హలో
వినిపిస్తుందా
హలో
వినిపిస్తుందా అంటా
వినిపిస్తున్నది అంతా కుశలమే అడి అంత
అంతా కుశలమే వినిపిస్తుందా అంటున్నా ఆ అంతా కుశలమే మీ మీకు నెటవరర్క్ లేదేమో సరిగ్గా చూసుకోండి వాయిస్ బ్రేక్ ఆ వాయిస్ బ్రేక్ అవుతు
అవునా ఏమో ఏదేదేతో అయితయిత ఉంటాయి
ఆహ్ లోపల కూర్చోలేదా మీరు. గాలి సౌండ్ ఇనాపడుతుంది. లోపల కూర్చోండి. బయట్
హాయిగా చల్లని గాల్లో కూర్చొని మాట్లాడుతున్నాం. నీడగా
ప్చ్ బానే ఉంది కానీ. నెట్ కూడా ఉంటే బాగుంటది.
నెట్టు కూడా ఉంటే బాగుంటదాంటారా రేపు ఇద్దాంలెండి
ఉమ్ ఇంకేం సంగతులు
ఏముందండి. ఈ ప్లేస్ లో బాలే ఉంటదిక్కడ. చక్ ఇక్కడ అన్ని మొక్కలే, పక్షులు, జంతువులు కూడ్ ఉంటాయి.
ఆహా పొలాలు ఎక్కువ్ ఉంటాయా.
ఉమ్ పొలాలుంటాయి, కోతులుంటాయి, కొంగలుంటాయి.
ఉహ్ హు కుక్కలుంటయి.
ఆ కుక్కలు కూడా ఉంటాయండి.
మంచి కాలక్షేపం అయితే వాటితోటి.
ఉమ్ ఓ కుక్క అయితే పిక్క షాక్క కూడా కాస్తది
ఆహా అలవాటయిపోయిందా. దానికి అన్నం పెట్టారా. ఇవాళ
లేదండి ఇవాళ ఇంట్లోనే భోన్ చేసోచ్చ. వాళ్ళ దానికి పస్తులే
అయ్యయ్యో కాస్త ఎండాకాలంగా. మంచినీళ్ళు పెడత్ తా ఉండండి బయట. ఒక కూలర్ టబ్బు పెట్టి కాస్త నీళ్లు పెడితే. ఆవులు, కుక్కలు అయి తాగుతా ఉంటాయి. వస్తా పోత పోనీలే ఎయ్యోటి మోగజీవాలుగా. అయ్యన్న తాగుతాయి.
ఓకే పెడతం.
పెట్టండి ఉన్నాయి కదా. టబ్బులు ఉంటాయి కదా. ఆ టబ్బుల్లో పట్టేసి పెడితే. ఇప్పుడు అందరూ పెడుతున్నారులే, ఇంటి బైట నీళ్ళు ఎండాకాలం గాదా.
ఉమ్ పెడదాం, పెడదాం.
హ్మ్మ్
ఏంటీ భోజనం అయిందా అండి.
అయిపోయింద్మ్మా.
మాది భోజనం అయిపోయి. స్నాక్స్కి గూడా రెడీగున్నం.
ఓహో హ ఆక్ అప్పుడే ఆకలేసేస్తుందా.
ఆ మరి ఎప్పుడో పన్నెండున్నరకే తినేస్తాం. మేము
ఎందుకు ఇవాళ లేటుగానే తిన్నానని చెప్పారు గాదా. రెండయ్యింది ఆ మరి ఎలా చెప్పాలి. రెండింటిక్ తిని మళ్ళీ గంట్లో స్నాక్స్ అంట. ఉమ్ ఏం స్నాక్స్ తింటారు. వేసాకాలం కదా మన్జగ్నీర్ తాగండి.
అయి నీళ్లక్ తెగని స్నాక్స్ కిందకి రావు కదండి.
ఏదైతేలే కడుపు నింటానికి.
ఉహు అప్పుడు మంచి నీళ్ళు తాగిన కడుపు నిండుతాది. మజ్జిగే అవస్
అయితే తాగేండి. అయితే తాగేండి ఓ చెంబుడు. ఉహ్ హు ఉహ్మ్
ఏవన్నా సినిమాలకి వెళ్తున్నారండి ఈ మధ్య
ఏం వెళ్తాం సినిమాలకి వెళ్ళేటట్టున్నాయా టికెట్ల రేట్లు పెరిగిపోయినయి
ఉమ్ అది పాయింటే అండి
అందుకని ఎల్లం ఎక్కువ టీవీలోనే చూస్తుంటా
టరా కానీజ్ థియేటర్ థియేటరే టీవీ టీవీయే కదండి
అవుననుకోండి కానీ అందరం మనం మధ్య తరగతోళ్ళం అంతంత రేట్లు పెట్టుకొని ఎల్లలేం కదా మనం వెళ్తే మనిషి మ్ కొత్త సినిమా వచ్చిందంటే డబల్ రేట్లు ఎందుకు మరి అదేదో ఇంట్లో కూర్చొని, పాప్కార్న్ పెట్టుకొని సినిమా చూస్తే థియేటర్లో అయినా అదే సినిమా ఇంట్లో అయినా అదే సినిమా
అది కరెక్టే లేండి
ఉమ్ ఇంక సినిమా మరి ఇంకేంటి మరి పండకి కి ఏమన బట్టలు కొనుక్కున్నారా
పండగ లేదండి కొడుక్కోవాలి ముందు ఇంట్లో ఫంక్షన్ ఒక్కటి ఉంది
ఆహా ఏం ఫంక్షను చుట్టాలబ్బాయిది పెళ్లా ఎప్పుడు
రేపు శనివారం ఎంగేజ్మెంటు ఆ తర్వాత పెళ్ళి
ఉమ్ హడావిడి అంత నీదే
అంతా మందే మరి
ఉమ్ అదేలే అందరు బంధువులు అందరు వస్తారా
ఉమ్ మరి పెళ్ళంటే వస్తారు కదండి
ఫంక్షన్ హాల్ లోనా
ఆ ఫంక్షన్ హాలే అండి
ఎంగేజ్మెంట్ అన్నారుగా మళ్ళీ పెళ్ళి అంటున్నారు
ఎంగేజ్మెంట్ అయిందా పెళ్లి అవ్వదా అండి ఎంగేజ్మెంట్ పెళ్ళి అంటారు మరి
ఎందుకు అంటారు ఎంగేజ్మెంట్ వేరు పెళ్లి వేరు
అవును ఎంగేజ్మెంట్ అయినా తర్వాత పెళ్ళి అయితది
ఆ అదే పెళ్లి ఎప్పుడు అంటన్న
ఆ వచ్చే నెలలో ఉంటది అండి పదో తారీకో
ఉమ్ హు అదే లే రాసుకుంటారుగా ఎంగేజ్మెంట్ రోజు
ఉమ్ అవును
మరి మీ షాపింగ్ అయిపోయిందా
లేదండి ఇవాళ చెయ్యాలి
ఉమ్
ఉమ్ ఇంకేంటండి విశేషాలు
చెప్పాలి మీరే
అహా మీ అమ్మాయి విదేశాల్లో ఉంటుంది అంట కదా
అవును
మరేంటి ఏం పంపట్లేదా అండి
పంపించాలి ఏది ఎండలకు అసలా పని చేయలేకపోతున్నా నీరసం వస్తుంది నేను ఇంకా అదే రేపటి నుంచి బిజీ అయిపోదాం పిండి వంటలు పచ్చళ్ళు అవి పట్టి
ఉమ్
అనుకుంటున్నా
మరి సమ్మర్ వస్తుంది గా చక్కగా పండుమిరపకాయి అవ కాయి పాటించండి ఇప్పుడే వస్తాయి
నేను అదే కొని పెట్టాను చెయ్యాలి అవ్వని ఇంకా రోజుకోటి పట్టి కొన్ని బట్టలు కూడా కొని కొన్ని పిండి వంటలు వండి ఈ మధ్యలో మా ఊరు వెళ్ళి వచ్చాను
హుహు ఏ ఊరు అండి ఓకే
ఆ మాది గ్రామమ్ మాది పల్లెటూరు కదా పల్లెటూరుకి వెళ్ళొచ్చ ఇంకా అక్కడ పండు మిరపకాయలు బాగా పండుతాయి అనమాట గోంగూర అవి ఎళ్ళి తీసుకొని వచ్చా మామిడికాయలు పండుమిరపకాయ గంగురయి తీసుకని వచ్చా ఇగ ఇక్కడ మార్కెట్కెళ్లి ఉ చ్చకాయలు అవి తేవాలి
హ ఓకే మీ పని బాగుంది అయితే చక్కగా పచ్చళ్ళతో
పచ్చళ్లతో చక్కగానా ఆ పండు మిరపకాయలతో పండగ గోంగూరతో గోలా ఇంకోటి ఏంటి మామిడికాయలతో మా
ఆ బాగుందండి మీ ఎటకారం
ఆయండి మేము అంతే
ఆ
మరి ఏం చెస్తామండి ఆడతా పాడతా ఆ ఆడతా డత పాడతా పని చేసుకోవాలి కదండి
ఆ
హ ఇంకేంటండి సంగతులు ఏం ఉన్నాయండి చెప్పాలి మీరేం పట్రా పచ్చళ్ళు
పడతామండి మా ఇంట్లో వాళ్ళు పడతారు
ఉహు
చికెన్లు మాయు కూర్లైన చికెన్లు ప పచ్చళ్ళు పచ్చలైనా చికెన్లే
ఓహో అంతా చికెన్ తోనే చికెన్ చికెన్ తింటాం చికెన్ వండుతా చి చికెన్ పచ్చడి పడతాం అ హ
ఇంకెంతండి వినిపిస్తుందా హలో
హలో
హలో వినిపిస్తుందా అండి మీకు ఆ
హ ఇంకేంటి సంగతి ఇంట్లో వాళ్ళు అందరు బాగున్నారా
అందరూ కులాసానే మీరు
ఉ మేమంతా కులాసానే
ఆహ మంచి జాలీ జాలీగా ఉన్నట్టున్నారే
ఆ మామూలుగా లేదు ఎవ్వరం అది
అది కత టీ కాఫీ ఇటువంటి అలవాట్లు లేవండి
అవునా వెరీ గుడ్ వెరీ గుడ్ మంచి అలవాటు
అవును మళ్ళీ దానికి అడిక్ట్ అయిపోలేం
అలవాట్లు చేసుకుంటే రోజు ఆ టైం తాగాలని
ీతా తల్లపుచ్చుతంటండి కామెడీగా గ్రీన్ గున్న తాగను ఎల్లో గున్న తాగను
గ్రీన్ ఉండదండి అది ఎల్లో కలర్ లో కూడా ఉండదండి దాని పేరే గ్రీన్ టీ అండి
ఓ ఏమో అండి తెలీదు
అయితే గ్రీన్ టీ లో రకాలు ఉంటాయిగా ఒకళ్ళేమో నిమ్మకాయ పెట్టుకుంటారు ఒకళ్ళేమో తేనె ఏనేేసుకుంటారు మీరేమి వేసి తాగుతారు
గ్రీన్ టీ వేసి తాగుతాం
గ్రీన్ టీలు ఏం వేసుకొని తాగుతారు
నీళ్ళు
ఓహో పాలు పోసుకొని తాగుతారు అనుకున్నానులే కరెక్ట్ నేను పాల్ పోస్ తాగుతారేమో అనుకున్నానులే
మే ము షన్ని షుగర్లేెస్
ఉ షుగర్లెస్సా ఏం షుగర్ ఉందా ఏంటి
లేదండి షుగర్ డైట్ అంటారు దిన్ని అవునండి
మంచిదేగా సరే మరి అయితే ఇంకా సెలవిస్తే మాకు మేము ఉంటాం బాయ్
అ